హలో హాయ్ అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి చెప్పండి వినిపిస్తుంద
బావున్నం ఆ బాగున్నా రా అండి హలో హలో అండి వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి
వినిపిస్తుందండి బా ఆ బాగున్నామండి మీర్ బాగున్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాము తిన్నాము ఇప్పుడే కూర్చున్నాము మీరేం చేస్తున్నారంండి తిన్నార
అవునండి తిన్నాము ఏమే ఇది మూవీస్ పోదామనేసి చూస్తున్నానండి. ఏదైనా రీసెంట్ గా మూవీస్ చసారండి, సజెషన్ చేస్తారా?
మూవీస్ అంటే మొన్న చిరంజీవిది చూసామండి, చానా బాగుంటుంది కామెడీ అంత త ఫ్యామిలీ అంతా, కలిసి చూడిసి చూసేలాగా
ఏదండి మూవీ నేము
మూవిదం ఇది, చిరంజీవిదండి మనవర ప్రసాద
ఓకే, ఆ వెంకటేశు ఇద్దరు తిసారు గదం అదే అదే ఆ
అవునం
ఆ చుస్ చూస్తామం అండి బట హఫే చూసామండి, ఫుల్ వర్కు చూడలేదు. ఆ లాస్ట్ వర్ తే ఏమవుతుందో చెప్తారా?
మూవీ చాలా బాగుంటుందండి, వే చిరంజీవి చేసే కామెడీ గాని స్టోరి కానీ అంత ఫుల్ ఫన్నీగానే ఉంటుంది మూవీ అంతా, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. వెంకటేష్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా బాగుంటుంది సినిమాలో. అవునండి చిరంజీవి మాత్రం యాక్టింగ్ బా చేశారండి.
న హీరో ఎవరండి?
నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అండి.
అవునా అండి, అల్లు అర్జున్ మూవీస్ లో మీకు ఏ ఏ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం అండి?
అల్లు అర్జున్ మూవీస్ అంటేనే అన్ని బాగుంటాయి. ఇంక అందులో ఇష్టమైనదంటే, ఆర్యటు చూసారండి మీరు?
ఆ ఆర్య టు చూసామండి బావుంది. ఇక్ ఇంకా ఆర్య టు. ఆయిన తర్వాత ఏ మూవీస్, హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం అండి మీకు?
హీరోయిన్స్ లో అంటే కాజలు, సాయిపల్లవి అండి.
అవునా అండి, హ్మ్ ఓకే ఆ స సాయిపల్లివి మూవిస్ ఏవేవి చూసారు?
సాయిపల్లవి, సాయిపల్లవ్ అన్నీ చూస్ తం అందులో ఫిదా మూవీ బాగుంటందండి సాయి పల్లవిది. ఆమె డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ చానా బాగా చేస్తుంది. అవును మీరు మీకెవరండి ఇష్టము.
నాకంటే హీరోలో వచ్చేసి సూర్య అంటే ఇష్టం అండి. హీరోయిన్ ఆ సాయిపల్లెవండి. సూర్య మూవీస్ అన్ని బావుంటాయండి, నాకు ఓల్డ్ మూవీస్ సూర్యా మూవీస్ అన్ని ఇష్టమండి.
ఏ మూవీస్ చూసారండి, సూర్యవి మీ
సన్ ఆఫ్ కృష్ణన్ అని ఒక మూవీ చాలా బావుందండి. ఆ ఇట్స్ ఆ ఆ సూర్య మూస్ ఇష్టం అండి ఎక్కువ. సన్ ఆఫ్ కృష్ణన్.
సన్ ఆఫ్ కృష్ణన్ ఆ మూవీ
అది వచ్చేసి ఈమె భూమిక. అది ఓల్డ్ మూవీ అండి, ఐ మీన్ బు ఆ భూ ఎవరెవరు ఉంటారంటే మేఘన ప్రియా అని, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారండి. లవ్ స్టోరీ మూవీ అదచ్చేసి. ఫస్ట్ ఒక ట్రైన్ లో మీట్ అవుతారండి.
ఓకే
అండి సో అలా మీట్ అయిన తరువాత తను ఇష్టపటడి, ఫస్ట్ టైమ్ మీట్ అయిన వెంటనే ప్రపోజ్ చేస్తాడండి. హీరో వచ్చేసి, అది ఓ కే ఆ వాళ్ళు ఓ సేమ్ ఊర్ లోనే తను యాక్చువల్ గా తను యుఎస్ లో ఉంటుందండి బట్ ఆ ఏదో పనిపడి ఆ ఊరు కొచ్చింటుందండి వీడు ఆమె రిటర్న్ వెళ్ళిపోయింది అనేసి ఆమె కోసము వాళ్ళ ఇంట్లో మాట్లాడేసి వాళ్ళ ఫాదర్ కూడా ఎంత సపోర్ట్ చేస్తారు ఓకే నువ్వు తన కోసం ఎల్లు యుఎస్ సేకి మస్ మళ్ళ ఫాదర్ గుడా బ ప్పించేస్తాడండి తను యుఎస్ కి వెళ్తాడు అక్కడ వాళ్ళిద్దరు బాగా అక్కడక్కడ స్పెండ్ చేయడం తిరుతా ఉంటారు బట్ వన్ డే తన యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ లో చనిపోతు ఉంది అండి ఈయన ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి పోవడము మళ్ళీ బా రిటర్న్ వచ్చేస్తాడండి ఇండియాకి ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఆ తన చెల్లి వాళ్ళ ఒక ఫ్రెండ్ ఉంటుందండి చిన్నప్పటి నుంచి తను వన్ సైడ్ లవ్ చేస్తా ఉంటుంది బట్ తనకు తెలియదండి హీరోకి ఒ రోజు వాళ్ళ చెల్లితో మాట్లాడుకుంటా ఉంటా అంటే ఆ చడండి చూసి ఐ మీన్ ఆ కొంచెం అదేమో ఆమె కొంచెం అల్ ఆ టైమ్ లో అల్లరి అల్లరి చేసుకుంటూ ఉంటుందండి ఆమె చూసి నవ్వుతారు సో అది ఒక అలా మళ్ళీ వాళ్ళకి లవ్ స్టార్ట్ అవ్వడము మళ్ళీ ఆ తను ఆర్మీకి వెళ్ళిపోతాడండి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు సో స్టోరీ బాగుందండి అదైనా
అవునండి ఏ మూవీ అన్నారు చెప్పండి నేను కూడా చూస్తా ఇ సరే ఎలా ఉంటుందో సునఫ్
మీరు మీరు ఓన్లీ తెలుగులోనే చూస్తారండి లేకపోతే అన్ని భాషల్లో చూస్తారా ఇప్పుడు తమిళ్ మూవీస్ అయితే తమిళ్ లో చూడడం
తమిళ లో సాంగ్స్ మాత్రమే వింటామండి మూవీస్ అంటే తెలుగులో కూడా తమిళ్ మూవీస్ సో డబ్బు అయితాయి కాబట్టి ఇంకా తెలుగులోనే చూస్తాము కన్నడ మూవీస్ చూస్తాము ఇంకా వేరే మన్నీ సాంగ్స్ మాత్రమే విని
ఓకే రీసెంట్ కన్నడ మూవీస్ చెప్పండి
కన్నడ మూవీస్ కూడా బాగుంటాయండి మీరు చూస్తారా కన్నడ మూవీస్
ఆ కొన్ని మూవీస్ చూస్తానండి ఫేమస్ మూవీస్ ఏదనా హిట్ అయింటాయి కదా ఇప్పుడు కేజీ ఎఫ్ అయినా కాంతార అలాంటి మూవీస్ ఉంటాయి కదండి లవ్ మాక్ టైలు అలాంటే మూవీస్ చూస్తానండి నేను ఆ ఆ మళ్ళీ మీరు రీసెంట్ గా ఏ మూవీ చూస్తారండి
ఇంకా రీసెంట్గా మూవీస్ ఎం అంతగా చూడనుఅండి ఇంకా చిరంజీవి మూవీకి అప్పుడు చూసాము ఇప్పుడు మర పవన్ కళ్యాణ్ మూవీ వచ్చింది కదండడి చూడాలి కాంచనా మూవీ మొన్న రిరి రిలీజ్ అయేది వెళ్లార అండి
లేదండి ఎల్దాము అనుకున్నాను బట్ టైమ్ కుదర్లేదు
అవునా అది కూడా బాగుంటుంది కదండి మూవీ
ఆ చూసానండి ఆ మీరు ఎప్పుడు థియేటర్ కి వెళ్ళి చూస్తారా లేకపోతే
అలా ఏం లేదండి పద కొన్ని సినిమాలు మాత్రమే టైమ్ ఉన్నప్పుడు థియేటర్ కీ వెళ్లి చూసేది లేదంటే మొబైల్ లోనే చూసేస్తుంటాం అండి
ఓకే మోబయిల్ లో ఏస్ చూస్త స్తారంండి మీరు
ము అయిబొమ్మ అని ఉండేదండి ఇప్పుడు అది తీససారు అది ఉన్నప్పుడు బాగా చూసేవాళ్ళు ఇప్పుడు మూవీ రూల్స్ లోనే ఇంకా డౌన్లోడ్ చేస్త
ఆ కానీ మూవీ రీల్స్ లో క్లారిటీ గా ఉండదు కదండి ఆయబొమ్మలో అయితే బాగా క్లారిటీగా ఉండేది
ఇప్పుడు కూడా టైం ఉన్నప్పుడు ఇంకా చూసేది లేదంటే
హ అవునండి ఓకే ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే ఫ్రెండ్స్ తో వెళ్ళేవారు
ఫ్యామిలీతో వెళ్తామండి ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ వెళ్తాం ఫ్రెండ్స్ తో కాబట్టి బాగా వెళ్తాం అందరం కలిసి
ఓకే
మీరు ఎలాంటి మూవీస్ ఇష్టపడతారండి
మే నేన వచ్చేసి ఎక్కువ ఏదైనా కామెడీ మూవీస్ లవ్ స్టోరీ మూవీస్ ఏదైనా ఆ మళ్ళీ కాలేజ్ డేస్ అలా ఉంటుంది కదండి అలాంటి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం అండి నాకు
అవునుండి హీరోయిన్ హీరోయిన్ల ఎవరు ఇష్టం మీకు
నాకు హీరోల అయితే సూర్యష్టం వండి తమిళ లో అతే మన తెలుగులో అయితే ఆ ప్రభాసి
ఓకే ప్రభాస్ మూవీ బాహుబలి చూసారాండి
ఆ చూసామండి బాగుంది బాహుబలి మూవీ అది ఫేమస్ కదండి మన ఇండియా లో ఇట్టు కొట్టింది చూడుకోకున్నట్లు ఎంటో ఉండారండి ఇంకాడి హలో
ఇంకా వేరే మూవీస్ ఏమన్నా ఉంటే చెప్తారా మాకు ఎలాంటి మూవీస్
హ లవ్ ఇదే విత్ మై లవ్ చూడండి తమిళ లోది చాలా బాగుంది మూవీ అది నేను ఈరోజు అది జస్ట్ అది స్కూల్ డేస్ గురించ అండి స్కూల్ డేస్ స్కూల్లో లో లవ్ స్టోరీ ఉంటుంది ఆయన తర్వాత
హీరో ఎవరండి
హీరో వచ్చేసి తమిళ హీరో అండి నాకు హీరో నేమ్ అంత గుర్తు లేదు గాని ఆ తమిళ హీరో ఆ ఆమె కేరళ హీరోయిని
ఓకే
ఆ బాగుందండి మూవీ అది ఒకస ఆ స్టోరీ వచ్చేసి అదే స్కూల్ డేస్ దండి అ స్కూల్ డేస్ ద లవ్ స్టోరీది ఒకరిని లవ్ చేస్తారు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు మల్ళీ వల్కి కాలేజ్ డేస్ అంత కాలేజ్ డేస్ స్కూల్ డేస్ అంతా బ్యాక్ వచ్చి వాళ్ళ స్టోరీస్ గురించి అంతా ఎట్లా జరిగింది ఎట్లా జరిగింద అని చెప్తా ఉంటారండి
ఓకే సరే అండి ఈ సారి చూస్తాం మూవీ ఏమన్నారు
ఆ హలో హలో వినిపిస్తుందా అండి.
హలో
హలో హలో ఇనిపిస్తుందా అండి మీకు.
వినిపిస్తుందా అండి మీకు?
ఆ ఇనిపిస్తుందండి. ఆ మీరు ఏదైనా మూవీ సజెస్ట్ చేయండి చూస్తాను.
మూవీస్ అంటే నేను ఇంకా నార్మల్ గా ఫన్నీగా ఉండే మూవీసే చూస్తామండి. వెంకటేష్ మూవీస్ చూడండి చానా బావుం ా వెంకటేశ్వర వెంకటేశ నాలు ఎక్కువ గా అన్నిీ బాగుంటాయి నువ్వు నాకు నచ్చావు మూవీ చూస్తారండి
సరే అండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైమ్ చూస్తానండి. థ్యాంక్స్ అండి మీరు ఎంత ఆ చాలా వాల్యబుల్ థింగ్ మాట్లాడినారు ధన్యవాద వాదాలు అండి. బై అండి.